హలో
హలో
చెప్పు అన్నయ్య బాగున్నావా
బాగున్నాను నువ్ బాగున్నావా
వాన వాన
నా స్నాప్ ఐడి లేదా
ఆహా
నా స్నాప్ ఐడి లేదా నీ దగ్గర
ఇది కాదు ఆమె వాడట్లేదు కదా
వాడతుది అందరికి స్నాప్ పెడతాది నాకు తప్ప
ఆహా ఇప్పుడు ఫోన్ పోయినాక లేదు కదా
పోక ముందే
పోక ముందుకున్నా
పోక ముందు నుంచే ఆమెనే డౌన్లోడ్ చేసింది క్రియేట్ చేసింది మొత్తం చేసింది నాకు తప్ప మీ అందరిక పెడుతుది స్నాప్
ఓరిని ఎంత ఏమనాలి దాన్ని ఏమో ఇక అయినా స్నాప్ అది వన్ మంత్ టూ మంత్ నుంచే వాడుతుంది కొందరికితే స్నాపే నచ్చవు స్నాప్లుని నడుతా అని చెప్పి నచ్చ నచ్చవు
నేను స్నాపు స్నాప్ పెడతే చూడకుండా మళ్లీ బయటికి వచ్చేస్తది
ఆ ఆ
యూజ అయితే నీ మనకి యూస్ కాదు
అవును ఆ ఫొటోస్ కూడా ఎక్కువ దిగ ఉంటాయి కదా హలో
ఫిఫ్టీ మెగా పిక్సల్ కెమెరా పెట్టుకొని ఇంకా స్నాప్ లో దిగుతారా మీరు
ఉమ్ ది ఫొటోస్ దియ దియవంట చెప్పింది
దిగనాన్ని కాదు దిగినికి ఫోజులు గేజులు ఏం రావు కృష్ణ
మ దిగాలని ఇంట్రెస్ట్ ఉంటే వస్తుది
దిగాలోనే ఇంట్రెస్ట్ ఉన్నది కాకపోతే దిగినాక నా ఫోటో వస్తే నాకే చిరాకులేస్తుంది
అది చెప్పేటోళ్లు లేరన్నట్టు నీకు మంచిగా
సూతాండే సూతాండే నా ఫేసి ననే పంపిత్తది అది మరి ఘోరంగా తయారవుత ఉండది రోజు రోజు
ఆ
ముక్కుకొంకర పోతది మల్లా రెండు రోజుల తర్వాత నేనే నా డౌట్ వస్తుంది నాకు
ఆ రోజు మనం దేవుడాగిర పోయినాంగా వరంగల్లా
కాల్ చేస్తాను ఇన్స్టాలో కాల్ చేస్తాను
ఏం చేయకు ఏం చేయకు ఇప్పుడు
ఉ
ను నువ్వు బయటికీ పోతే పోతది చెయ్ నేను మెసేజ్ చేస్తాలే ఉమ్ చెప్పిన
అది ఇయ్యాల చూడదు రేపు చూస్తది
నీకు ఒక్కటి తెలుసా నిజంగా నా మెస్ అట్లా చేస్తది మరి నీ వాటిక అయితే చూతది అది చూసినా రిప్లై చూసినా రిప్లై ఏదో ఒకసారి గొడవ పెట్టుకు కూన్నే విషయాంల నేను
ఎందుకేమన్నా బిజీ ఉన్నాదా అంటే లేదు ఖాలిగానే అంటది అబ్బా నాకు మస్తు మండుతది అప్పుడయితే
ఉం కాదా మరి
రిప్లె ఇస్తది ఫస్ట్ ఏం చేస్ అడతాడు నాలుగు ఒక నలభై నిమిషాల తర్వాత వచ్చి ఖాలి అనంటది బ్బా దీన్ని ఎట్లా కొట్టాలే అన్న డ అంత కోపం అస్తది నాకైతే కాలి అన్నదానివి ఫార్టీ మినట్స్ తర్వాత మెస్సేజ్ ఎందుకు చేతనావ్ నువు అని అనిపిత్తది గనీ మళ్ళా అంటే పెద్ద గొడవ అయితది
మ మమ్మి నీకేమైనా డౌటా నేనె ఎతనని డౌటా అంటది ఇప్పుడు మళ్ళా
నీ ని ఆ ఇంటెన్షన్ తోన్ అనకపోయినా సరే అదే
అంటది ఆ అంటది నాకు తెలుసు దాని గురించి
అయితే నేను అట్నే అన్న ఒకసారి చెప్పకుంట పోయింది గంట గంటతో నేన్ కాల్స్ మాట్లాడుత అని బోయింది చెప్పలే నాకు గంటయింది గంటనరైంది చెప్పచ్చుగా చెప్పకుంట ఎందుకు ఎందుకు ఇట్ల చేతున్నావ్ అంటే అయన్నిన్నది గని అయన్న ట్టి ఎందుకు ఇట్లా చేత్తన్నావ్ అంటే అది కావాలనె నువ్వు ఎతనావ్ నేన్ అంటానేమో అని ఏంటి అని అన్నది దానికోక్కదానికే మళ దాన్ని మొత్త ఇగ ప్యూర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చి అప్పుడు నిమ్మలం పడ్డదిగా బాధపడ్డది మొత్తం పోయింది ఎందుకు ఇట్ల ఎత్తనావ్ అన్నదానికొ క్క దాన్ని పట్కున్నది
అద అట్లే ఉంటది ఇగ అది అంతే మనకు మన ఫీలింగ్స్ తోని సంబంధం లేదు దాని ఫీలింగ్స్తొన్ మన సమందం
మళ్ళ నన్నన్నది మొన్న నువ్వు గొడవ పె గొడవ పెడదన్న ప్రతిసారి కావాలని నువ్వు నన్నన్నది
ఉమ్
సప్పుడేక కూసున్న అ గంటసేపు
సారీ మమ్మీ సారీ మమ్మీ ఇదే అనాలిగా ఊకె
సారీ చెప్తే అసలుకె తీసుకోదు
ఆ
ఫస్ట్ నన్న పేర్తోటి పిలువకు నుఓవలనువ్వు అంటది అట్ల నాడ్త్తది ఇగ మాది
ఉమ్ తెల్స్ తెలుసు మీ గురించి తెలువందేమున్నాది
ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉ
బిత్తంద నాగుడది చానా
ఉమ్ అప్పట్ లెక్క లేదు కొంచెం
తగ్గింది ఏమో మార్చాలి ఇంకా మనం చాలా మార్చాలి దాన్ని
మారిన మారపోయినా ఇంకా మళ్ళ పాత దాని లెక్క కాకుంటే
కా అవునవును
ఉన్నా ఏం కాదు కానీ మళ్ళా పాత దానిలెక్క మాత్రం
ఉ ఇగ వాళ్ళతో మంచిగ మాట్లాడుతది మొన్న మా ఇంటర్ ఫ్రెండ్ ఉండే ఎగ్జామ్స్ అప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు బోయినాం
ఉ
ఆ ఇంకొక ఫ్రెండ్ ఉండి అన్నది కదా మీ ఆడితోనే ఆవిడతో మాట్లాడవా అనుకుంట అన్నది ఇంటర్ ఫ్రెండ్ తోని అయితే మా ఇంటర్ ఫ్రెండ్ మీ ఆవిడను చూసి అంటాంది మాతోని ఎందుకు మాట్లాడుతారు వాళ్ళు మాతోని మాట్లాడే వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు పె ద్దవాళ్ళు అనుకుంటే అమన్నా అన్నప్పుడు ఈమే ఈమె స్మైల్ అన్న ఇయ్యొచ్చు కదా లేదు స్మైల్ లేదు ఏం లేదు స క్క తల కిందికేసింది పోయింది
ఎందో ఏమో అసల్
మనం తగ్గినప్పుడు మనం మాట్లాడాలి లేకుంటే అది తప్పు కింద పడుతది
వాళ్ళు తగ్గలే వాళ్ళు తగ్గినంక మాట్లాడినంక మనం మాట్లాడుకోకుడదు మనం ఇంకా యాటిట్యూడ్ అది ది ఇంకా గోరం
కదా మాట్లాడాలే సరే అది ఇంత పగా అయింది అయిపోయింది ఈ ఈమంతటిమే మాట్లాడిందిగ మాట్లాడొచ్చు కదా మాట్లాడకున్నా ఈవేన్ స్మైల్ అన్న ఇయ్వొచ్చు కదా అట్లా కుడా లేదు
కావల్సిన వాళ్ళతోటి మాట్లాడరు కానీ
ఆ ఇగ దీనికి ఇప్పుడు మా డిగ్రీ దోస్తులంటే ఇగ వైబ్ ఉంటది కదా ఇగ ఏద టంటది ఎట్లా అంటే అట్లుంటది కదా ఇగ
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇస్తాన్ ప్రేయరిటీ
వాళ్ళతో వాళ్ళతో ఉంటే వైపు క్రిే క్రియేటివ్ ఉంటంది అందుకే అని చెప్పి వాళ్ళతోనే ఉంటది ఇగ
ఇ ఇంటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇయలేద అదే వైబ్
ఆ చేసిరు కొంద్ధి రోలు చేసిరు అయిపోయింది కొంచెం గొడవ చిన్న గొడవ అయింది
మ్ సరే గొడవయితే ఇంకా ఇంత గొరమ
ఆ చిన్న గోడవే అంట అది కుడా
వాళ్ళే వచ్చి మాట్లాడినంక కూడ గింత గోరంగా చేత్
నాకు చాలా బాగా అనిపించింది ఆమె ఇంకా ఆమే అంతటా ఆమె అన్నది పాపం అనిపించింది ఆమే ను చూస్తే
ఒకళ్రు వచ్చి మాట్లాడినంక కూడా ఏం మాట్లాడకుంటే పట్టించుకోకుండా పోతె మాత్రం ఘోరంగా అనిపిస్తది
అనిపిత్తది అవును ఇగ వీళ్ళ విషయంలో అయితే వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతది ఇగ మంచనే
కాదు అది ఎందుకు పోతది ఎందుకు మాట్లాడదు ఆటిట్యూడ్ ఆ ఎం బోయినా ఏమో
అర్ధం కాదు మళ్ళ అంటే వీన్తో మాట్లాడుకుంట అంటది కద ఏం చేయనే వీళ్ళు నన్ను వదలట్లేదే అంటాది ఒక డైలాగ్ కోడ్ తది ఇగా మొత్తం వాళ్ళు ఈమే ఇష్టం లేనట్టు చేత్తది కానీ మాట్లాడుతది మంచిగా
మరి ఆమె వచ్చి మాట్లాడ్తాన్దిగ ఆమె కూడా వదలట్లేదు గా
మ్ ఆమెతోని అం చెప్పిన కదా వైబ్ వైబ్ ఇచ్చేటోళ్ళు కావాలి దీన్
మ్ ఇదీ దీని వైబ్ ని
లేహుహ... అమ్మో ఇంకా వాళ్ళుగనుక ఇప్పుడు కలిసి ఉండాలి గాని ఇంకెంత ఉండో ఏమో ఆ వన్ ఇయర్కే వీళ్ళ బాండ్ ఇంత స్ట్రాంగ్ ఐందంటే ఈ మధ్యల ఈ వన్ ఇయర్ అయితే ఇంక దూరం ఉండేది
నేను ఓక్కటి చెప్త దానికి చెప్పకు దాని ఫీలింగ్ ఏందంటే నేను లేకపోతే ఎవ్వరు లేరు ఇగ ఎవ్వలు ఉండలేరు నేన్ లేకపోతే
ఆ
ఇంక నన్నైనా కూడ అట్నే చూస్తది నీ లేేకుంటే వీడు ఉండలేడు అన్నట్టే చూస్తది
అది అనుకుంటే సరిపోద్ద లే గాని అది అనుకోని అనుకున్నంత వరకు అనుకోని అ
ఆ ఫీలింగ్ లో బతుకుతది నాకు ఛాన్స్లు చాన్స్ లే అ అదే ఫీలింగ్ లో వుంటది
హు అవును మంచిగా ఉంటానంట నా మళ్ల
ఏమో మరి ఇప్పుడైతే ఏం గొడవల్లెవలేగాని మా అడప్పుడు గొడవలు అయితేనే ఉన్నేటివి గానీ ఇప్పుడైతే మంచినే వున్నాడు
అసలు బస్ స్టాండ్ లో వాళ్ళ డాడీని చూడం ఫస్ట్ ఆరోజు ఫుల్ షాక్ లో ఉన్న అంత ఘోరంగా ఉండ భయంమైదీ ఆయని చుతే నాకు
నేను ఫస్ట్ టైమ్ ఏ
నువ్వు కుడ్న
నేన్ దూరం నుంచి చుసిన కరెక్ట్ చూడలే ఇంక
నిజం చాన భయం అయ్యింది తెలుసా చూడంగానే ఎందుకో మళ్ళ ఇదంటే ఫీల్ అవుతుదేమో అనలేదుగాని చాన భయం
కరెక్ట్ చూలే స్కూటీ వేసుకొని వచ్చిన ఒకటేకటి అది అంతే
ఊ నేను పిక్లో చూసినప్పుడు బానే ఉన్నాడే బయట చూసినప్పుడు కొంచం బ
చైర్లో కూర్చున్నానా పిక్లో చూసినపుడు నేను అదే చుసి కన్ఫ్య్ స్ అయ్యాను ఉ హు
ఆ దాంట్లో దీంట్లో చాల డిఫరెంట్గ ఉన్నాడు
బక్కగ ఉన్నాడు బయటై తే
ఆ
నేను అక్కడ పని చేసే వెయిటర్ అంటే నేను ఎట్లో ఉంటాడని అనుకున్నా
హు ఎక్కువ ఎప్పుడు చెప్పదు వాళ్ళ డాడీ గురించి
వాళ్ళ డాడి గురించి ఎక్కువ మాట్లాడుదు నచ్చదు ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే నచ్చదు
ఏ ఎప్పుడు చెప్పలేదు నాకు రీసెంట్ గా మన డిగ్రీ సెకండ్ సెమ్ లోనో ఏమో చెప్పింది అంతే సెకండ్ సెమ్ స్టార్టింగ్ లో కొంచెం చెప్పింది మొన్న మేము ప్రైవేట్ హస్తులు ఉన్నప్పుడు ఇక మొత్తం క్లారిటీగా చెప్పింది
అది కూడ నాకు కూడ స్టార్టింగ్ లో చెప్పలే క్లారిటీ అసలుకే చెప్పలే అయితే నే ఇట్ల అన్న ఎందుకిట్ల ఓక్య మని అడుగుతావ్ అట్ల అన్న అందుకు నీకేం తెలుతది నా బాద నాకు చెప్తే కదా నాకు తెలిసేది నువ్వు సగం సగం చెప్ ఈ మొత్తం నీకు నువ్వే అనుకుంటే నాకు ఎట్ల తెలుతది అండి ఇక కొన్ని రోజుల తర్వాత అప్పుడు చెప్పింది ఇగ మొత్తం చెప్పినంక ఇదంతా నీకు తెలుసా నీకు నీ తె నీకు తెలిత్తే అంటే నువ్వు అట్ల అనే దానివ అని అంటది అదే అంటది మళ్ళా నన్ను గది మరి నాకు తెల్వదు కావట్టి అట్లాన్న నాకు తెలిస్తే నువ్వు చెప్ ప్పచ్చుగ తెలిస్తే నేను దానవే కాద నేను
హ్మ్
ఇగ అది అయినా గూడా అది కన్విన్స్ దాని నిజం మనుకొని సప్పుడేక కూకున్నది ఇగ
సరే సరే మళ్ళీ ఎత్త ఆగు